ఆ వినిపిస్తంది ఏం చేతనావ్
ఏం లే ఉటిగనే ఉన్నా నువ్ ఏం చెతనవ్
ఏం లే పండుకున్నట్ల ఉత్తిగనే
తిన్నవ
ఆ తిన్న నువ్ తిన్నవ
ఆ తిన్న
ఏం కూర
వంకాయ టమాటా మీది
మా అన్ని టమాటా వంకాయ్
ఆహా
ఉ
తిగుందా కూర
ఉంటయ్ గాస్తుల్ కదా గట్లనే పడయ్
ఊ మాడికల్ దెంపుడు కూడ ఇప్పుడే కదనే ఊళ్ళలా
ఆ ఇప్పుడే పోతారు ఎండాకాలమేగా
పోవాల్నే
ఊ
పోయిన సర ఈసారి ఇంట్లో పోతా అంటే పోయిన సారి పోయి పెట్టిన పెంట సరిపోదని ఇప్పుడు పోతావా అంట్రూ
అంతే గంతే ఇగ తీతే అదే తీతరు
ఆహ్ అప్ అప్పుడు స్టార్ట్ అయిన ఇవన్నీ అసలు ఈ గొడవలు మా ఇంట్ల ఫస్ట్ ఆ లేకపోతే ఏం ఉండకపో అసలు నాకు తెలిసిందే ఆమె వల్ల
అవును
తెలుసు గద మావిడకలప్పుడు వాళ్ళది ఏమైందో
ఊ ఊ అబ్బో అళ్ళ కత వేరే ఇంగ
ఆ ఆ అది పోయిందిలే కానీ ఆ దానివల్ల ఇగ నాది కూడా తెలిసిపోయింది ఇంట్ల
ఊ ఇప్పుడు ఉన్నరా మరి ఎవరనా
ఆ హా నాకు తెల్వదే ఇగ
కో కో ఎడ్యుకేషన్ కాబటికి ఉండే ఉంటది కాలా ఊహు
ఊ ఉ కో ఎడ్యుకేషన్ కాదు గని
కో ఉండే ఉంటది గని ఇగ మనకి ఎందుకు
మనకు చెప్తారా అన్ని
ఊ
అప్పట్లోనైతే అది ఇగ అక్కడికి రావడం వల్ల ఇంక అందరిక తెలిసింది నా ఒక్కదానికి కాదు గని
అవును
తెలిసినా కడ నాకు తెలిసింద అనుకో
ఇగ
ఊ ఆక్కడ అప్పుడు మస్తు సంత అప్పుడు మస్తు మంచిగ అనిపించింది నాకైతే
వేరే అసలప్పుడు
అ ఆస్ ఆ మళ్ళా అవన్నీ మళ్ళ రావిగా
ఊ ఆ తోట బాయి కాడి ఓయిల్లు ఈత కొట్టుడు
ఆ ఈతరు కొట్లు మస్తు ఉండేనే అవయితే
హ
ఈ సారి మన ఇద్దరం ఉళ్ళలు ఉన్నప్పుడు మాత్రం పోవాలి అయినా ఈసారి ఆడళ్ళు పోతలేదు మొగళ్లే పోతారు ఇక అన్నిటికీ
ఎవరు తీసుకుంటున్నారుప్పుడు పోతలేరు
పోతలేరు ఇవ్వాల వీళ్ళు ఫస్ట్ అందరికిీ ఫోన్లో వచ్చి ఇంటికనే ఉంటారు ఎవరు పోతలేరు
అంత టైం కూడా ఉండది ఎప్పుడు ఎగ్జామ్సే ఉంటాయి మాకు మేదాకా
మీకా
ఆ సెకండ్ సేమ్ కదా మీ దాకుంటే ఒకొ నెల ఏంటి కాడ ఇంటి జూను
నేలుంటావు కదా ఇంటికాడ
ఆ
అప్పుడు తోట లేరబోడ అదో ఇదో ఉంటది
ఉంటది గాని ఏం పోతాం
ఏం పోతాం ఎండలో
అ
వాళ్ళు ఇచ్చే రెండు మూడుకు మనం ఏం పోదాం అనిపిస్తుది కానీ మావిడికాయలు అప్పుడే మావిడికాయలు ఇచ్చడు ఇంకా నాకు అప్పుడు లేదు నాకుప్పు ఇప్పుడు అంటే అత్ సైడ్ ఉండే కానీ నా సైడ్ నుంచి లేదేం ఆ అందుకని ఆ అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఇప్పుడు పోఓతి ఇంకా మంచిగా ఉంటది
అమ్ కని ఎప్పుడు ఎవరుఅ పతర్వానల్ని
ఆ పంపారు పోూతే మాత్రం మంచిగా ఉంటది
హ
అప్పుడు ఆయన్నడు చూసినావా ఈయన కొరికే మాడికాయ ఇచ్చింది నాకు అంటే మామిడికాయ తవా బయట చెప్పిడు అసలు మస్ ఎంజాయ్ చేసినా ఆయన ఇప్పుడు రోడ్డు మీదకిెలిిపో వెళ్ళిసిన ఆ ముగ్గురు కొడుకులు
ఆ
మా ఇంటి సైడ్ బుగ్గురు కొడుకు అయితే ఇప్పుడు రోడ్ మీదకిెళ్ిపోయారు
ఉఓ
ఆ ఆయన ఆయన మామిడికా ఎందుకొని కొట్టిన చెప్పటి శ్రేష్ణ కానీ నువ్వు నీను మీ అన్న ఈయనే ఇంకొక ఆయన ఇట్ సైడు ఇప్పుడు పెళ్ళి అయ్యట వాళ్ళ ఇటు సైడ్ ఒక ఆయన ఇప్పుడు వాళ్ళు ఆయన వాళ్ళకి వచ్చారు మనం ఒక టీము
హ
ఆర రోజులు పనించికండే
అసలు ఏం కష్టం లేకుండా చేయించుకున్నారు పళ్ని వాళ్ళే చే
ఆ మొత్తం వాళ్ళ చేసింది నాకైతే మస్త అనిపించింది
మంచిగా ఉండే అప్పుడే
హ ఇక మన మనతోనే మన ఊళ్ళ మంచిగా నడిచిన రోజులు ఇక తర్వాతకి ఎవ్వరి మనలాగా ఎంజాయ్ చేయాలి ఏ పండుగలు కూడా అంటే ఈ కాముడు
అవు
ఇవి కూడా మనతోనే అయిపోయినాయి
మనతో నన్నడు
మనలో మనం మనమే ఇటు వీళ్ళిద్దరు ఇప్పుడు అక్కసల మన
అంతనే వాళ్ళు వాళ్ళే ఉండే
కా అప్పుడు వార్త చిన్నవున్నప్పుడు లలొల్లిలు అయినప్పుడు అయితే నువ్ మా ఇట్లని అనుకో వాళ్ళతోని మల్ల నాతోనీ మాట్లాడొద్దు అన్నట్టుండే
ఆ చిన్నగా ఉన్నప్పుడు వేరుగా
ఆ సత్తిపిండి తెచ్చుకొని కుడమలు చేసుకునీ కేకులు
అబ్బ రోజు ఏమయింది మాడకోట్ల గిన్ని అంత
ఆ ఎందది ఇడ్లీ పాత్ర కదా
ఆ మా అమ్మ పొట్టు పొట్ట వేసుకున్నాది
ఆ ఎట్లా దానికి గికితే మొత్తం గీతలే
ఇప్పటికా అది అట్లనే ఉన్నాయి తెలుసా
అదే వాడతార అమ్మో అసలు తాతమ్మ ఉండే కదా అమ్మో ఆ రోజులు ఎంత మంచిగా ఉండే
ఇంకా అదే అదే వాడతాను ఇంకా అదే
ఆ కేక్ ఆ రోజు నువ్వు నేను తిన్నాం అలా కోడుగుడ్లు వేసినాం
తోవాంగ తోవాంగ ఈ అస్సలు పోతలే అ గీతేల అయితే ఓ
అవుడు మీ అదే ఇప్పుడు మీ రేపు ఎంగేజ్మెంట్ అయ్యటళ తమ్కి వచ్చిన సతిపిండి కదా
ఆ
ఆ వాళ్ళ ఇంటికని తెచ్చుకొని చేసుకున్నాం
అవునవును
హ
వేరగా అదే అంత
ఉ మళ్ళా రావిగవి ఇప్పుడు సత్తుపిండి కూడా ఎవ్వరు తింటలేరు అసలు దాన్ని ఎవరు దేకుతలేరు మొత్తం కుడిదే కుడిది పాలె
ఆ సార్ ఉందా
హ
ఉందని కూడా తిలుత్తలేదు
ఆ ఇప్పుడు ప్యాకెట్ కొత్తగా వచ్చింది అప్పుడు గ్రీన్ కలర్ ప్యాకెట్ వచ్చేది ఇప్పుడు వేరే కలర్ వచ్చింది
ఈ బ్లూ బ్లూ వత్తంది కొంచెం
ఆ ఇప్పుడు ఇప్పుడు నేను మిషన్ పోతాను కదా ఆడ ఒక చిన్నపిల్లగాన్నద మమ్ ఉంటది ఆ చిన్న ఇం కింద అంగన్వాడి పైన మీషంద అన్నట్టు అయితే ఆ చిన్న పిలగాడికి వచ్చిన ఆ నేర్పిస్తారు ఇంకా నేను పోతలేను మొన్నటి నుంచి ఊరికి పోయిసిన కానించి పోతలేను అప్పడి నుంచి ఏం పెడుత నేర్పితలేరు కానీ ఇక నేను పోతలేను అయితే పోత ఇగ మ పండుగ అయిపోయినాక మంచిగా పోతగాని అ అయితే సూడు వాళ్ళు ఇచ్చేలు మొన్న అయితే నేను కుడుములు చేశా
మంచిగా వచ్చినయా
తెలుసా
తిన్నార పడేసిర
మా సరితక్కా అజ మా అప్పుడే వచ్చింది కదా అయితే ఆ ఆమె కూడా తిన్నది ఆ ఇక దాంతో మిగిలిన దాంతో ఇప్పుడు మళ్ళా మనం చేసింది చెయ్యాల ఒకనాడు
చెయ్య మర్చిపోయినట్టు అయింది అంతా
ఉ బాలామృతం
బాలమృతం
మ్
అ మృతం కంటే ఎక్కువ
ఆ ఫుల్ ఎక్కువ అమృతం కంటే దాంట్లో నీళ్లు వస్త్ కొన్ని తింటాండ్య చిన్నగున్నప్పుడు ఉమ్ స్పూన్ తో మొత్తం రొచ్చ్ రచ్చు చేసి బస్కట్ల బ్యా ప్యాకిట్లు కూడా బిస్కట్లలో కూడా నీళ్ళు పోసి ఆ పాలుక్ టులు కూడా నీళ్ళలో నానబట్టి పైన తోల్ దీసి కోడ్ గుడ్లు ఆ హు ఉట్టి చింతపండ్ ఫుల్ చుట్టి పిస్కెది ఆ బిస్కెట్లే ఆ ఆ బిస్కెట్ల దాన్న ఇట్లా ఉట్టిగా నోరు దగ్గరెట్టుకొని యువ యువ అనేది
ఉ మీ అక్క పెళ్ళి చేయాలా ఒక రోజు
బొమ్మకు అప్పుడు ఈమె ఒక ఆమె బొమ్మ తయారు చేసింది.
ఆ
ఇప్పుడు ఆమెది కూడా పెళ్ళంటాగా
నట్ట అప్పుడుగా మధ్యల వాళ్ళు అమ్మ అన్నది మన పండగక్కు పోయినం అప్పుడు.
ఆహా అప్పుడే తెలుసా నీకు
అంట అంటే చ్ ఆడు సైడ్ పోయిన బోర్కెలు పోయినప్పుడు ఎవరో అంటా
ఆహా మొన్న ఎంగేజ్మెంట్ అయిందట.
ఉ ఉ
స్టోరీలు వెట్ల పెడితే చూద్దుం అట్లా తెలిసేది గాని మొన్న మేము ఊరికి పోయినప్పుడు తెలిసింది.
ఆ వాళ్ళ తమ్ముడు కూడా చెప్తన్నాడుగా మాట్లాడతోను నాతోను.
మాట్లాడతడా నాతోను కూడా అప్పుడు మాట్లాడేది నా చ్ ఇక అప్పుడప్పుడు మాట్లాడేది నార్మల్ గా గాని ఇప్పుడు ఏం మాట్లాడతల్య ఇక మన వాడకున్నప్పుడున్నంత.
బాగుండు లేదు ఆ చాట్ చేస్తాడు రోజుగాని చెప్పట్లేడుగా.
ఉహు
ఇండుకు మన ఊర్లోనే ఉన్నడిప్పుడు
మనలోనే ఉంటాడా హాస్టల్ కదా
హాస్టలే గాని వచ్చినట్టున్నాడు మొన్న అడగితే ఏడున్నవ్ అంటే చెప్పిండ్య.
ఆహ అదే మొన్ననేనే ఎంగేజ్మెంట్ అయింది. మొన్న నేను మా అత్తమ్మ ఇంటికి పోయినా కదా ఆ అప్పుడు ఓనా అక్కడ కూడా కనపడ్డడు, నేను మా అత్తమొల్ల ఇంటికా నుంచి వస్తాంటే కనపడ్డాడు. రోడ్ మీద నిలాబడ్డాడు ఉ మీ క్లాస్మెంటె కదా ఉహు
మా క్లాసే
ఉ
పోతలేనట్టు ఉన్నాడు ఇగ
పోతులే కావచ్చు నాకు మొన్న కనపడ్డాడు రోడ్డు మీద.
వుంటాడు రోడ్ల మీందే బాగా
ఉ అదే ఆ అక్కడ స్ బస్ స్టాండ్ అక్కడ రోడ్ మనం బస్ ఎక్కే దగ్గర అక్కడ బస్ ఎక్కే దగ్గర కనపడ్డాడు. ఇక్కడగా మన సైడ్ కాదు ఆ అక్కడనే కదా వాళ్ళ ఇల్లు.
ఉ
ఆడ అందరు కనపడ్డారు ఆ సాకలోళ్ళు ఆళ్ళు ఇళ్ళు.
ఉ వాళ్ళ బ్యాచ్ అంత ఉంటుంది అన్నే
ఉ ఇక మీ క్లాస్ బ్యాచ్ అంతా అన్నే ఉన్నది. బానే ఉన్
ఉక్ ఉకే మెయిన్ షాప్ చెస్తళ్ళు
ఉ
మెయిన్ సూ కాఫ్ చేతర్రు
ఎన్
పో ఏమో పిచ్చిలస్తాను ఉడుకుతాంటే ఇంకా ఎండాకాలం ఇక
ఆ మా దగ్గర కూడా పోయింది సావ అయితది
కావాలని ఆఫ్ చేతల్లు
ఆ ఇంకా
ఓ నిన్నంత ఘోరమైంది నాకైతే కళ్ళు తిరిగిన రెండు రన్నం తినసా తే నైట్ అంతా పిచ్చి పిచ్చాయి ఓయ కూర మంచిుగా ఉంటేది ఏం మంచిగాగుంటలేవు
ఏమన్నా పచ్చరి కొంటకు పోయానుకుపన ఇంటికానుచి
లేవు పచ్చళ్ళు
ఏదన్నా పెట్టామని తీసుకుపోవాలి గింతంత ఏదో ఒకటి తీసుకోపోతే కూర మంచిలేడు వేసుకోవచ్చు
వేసుకోవచ్చు అని అయిపోతాయి